అఓ
హలో మీ పరిసరాల్లో మొక్కలు అవి పెంచుతున్నారా
పెంచుతున్నాం. పరిసరాల్లో కూడా ఉన్నాయా మొకులు
ఆ ఉన్నాయ్ మేము నిన్నటి నించి పెంచడం మొదలు పెట్టాం
ఊ మ్ అప్ పెరట్లో చాలా మొక్కలు ఉంటాయ్. మేము వాటి కిందే కుచ్చుని ఉంటాం. గాలి బాగా వీస్ స్తుంది
ఊ మేము వంకాయ, బెండకాయ, మామిడికాయ మొక్కలు వేసాము
హు హ్
ఉ మీర్ప్ కాకరపాదు కొన్ని పూల మొక్కల్నీ కూడా నాటే
హామ్
మీరేం వేశారు
మాయ్ త్తమలపాకు, పుదీనా, చామంతి మావిడికాయ్ చేట్టు ఇంకా ఎన్నో రకాలేస
బంగారం రేటు చాలా ఎక్కువగా ఉంది
అవును వెండి కూడా పెరిగిపెంది
కొనాలంటే కష్టం
ఊ గ్యాస్ వంట్రేట్ కూడా పెరికిపోయింది
ఊ అవును పెరిగింది
హ్మ ఉద్యమాలు ఇంకా జరుగుతున్నాయా ఇంకా ఆగిపోయినాయా
జరుగుతున్నటున్నాయ్ జరుగుతున్నాయ్
దాని కారణంగానే హ్మ గ్యాస్ బండల్ రేట్ కూడా పెరిగిపెనాయ్
అవునా
సరే
సరే